ఏంచేయట్లేదు అండీ మీరేం చేస్తున్నారు. ఉమ్. ఆహ్ పని ఐదండి మీ పని అయిందా.
ఉమ్ అయిందండి.
ఆహ్ ఏం కూరండి.
మాది దొండకాయ పచ్చడాను బంగాళదంప ఫ్రై.
ఆహా మాది కూడా అదే అండి.
ఉమ్.
ఏంటండీ విశేషాలు యడికి వెళ్తున్నారు.
ఏం లే ఏం లేదండి ఇక్కడే ఉన్నా నేను ఎక్కడికి వెళట్లే. ఉమ్ మీరు ఎక్కడికి ఏమన్నా వెళ్తున్నారా.
మ్ మా అమ్మొళ్ల ఇంటికేళ్తానండి
మ్ హు ఎప్పుడేళ్తారు రేపు వెళ్తాను రేపు వెల్ తిన్నార ఆ ఏం లేదండి నేను ఇక్కడికి వెళ్ళట్లే ఇంట్లోనే ఉంటున్నా
ఆహా అవునా సెలవులకు వెళ్ళలేదా
వెళదాం అనుకుంటన్నా కానీ ఏం జరుగుద్దో ఏమో వెళ్ళాలి
ఆహా
మీరు మీరు వెళ్దాం అనుకుంటున్నారా
ఆ వెళ్దాం అనుకుంటున్నమండి ఊరికి రెపెళ్తా
మ్ హు మ్ మాది
సాయంత్రం ఆహా అవునా
ఏం చేస్తున్నారు పనైపోయిందా ఇంట్లో
ఆ పనైంది కూర్చున్నానండి బయట చాలా గాలికి
ఆ
మీరు
నేను ఏం చేయట్లేదండి
ఆ గలికి కూర్చున్న మండి
మ్ కాసేపు కూర్చున్ననండి మీరు
ఆ కూర్చుంటా కాసేపు కూర్చుని లోపలీకేళ్తా
ఆ
మ్ గాలి బా పొద్దునుంచి గాలే లేదు ఎండ మాములుగ పళ్ళే ఇవాళ
అవునండి ఇవాళ ఎండ బాగా పడింది
మ్
మా కూడా బానే పాడింది ఎండ
మ్ హు మీ అమ్మోళ్ళు ఆ మీ ఫ్రెండ్స్ రా ఇంటికి వెళ్తున్నారా పెళ్ళికి
వెళ్దాం అనుకుంటన్నా మరి ఏం చేయ
మ్ హు అవునా రమ్మన్నారా
చ్చరు పెళ్లిికి వెళ్ళాలి
మ్ మీ ఫె ఫ్రూడ్స్ ఎం ఇష్టం
నాకా ఆపిల్ అంటే ఇష్టమండి
యాపిల్స్ అంటే ఇష్టమా
మ్ మ్
అవులేండి మాకు కూడా యాప్సు దానిమ్మకాయలు అరటి ాయి అవి అంటే ఇష్టంమ్
అవునా మీరు అరిటికాయ్ తింటారా
ఏంటండి
అరటి కాయ్ తీంటారా
ఆ అరటికాయ కూడా తింటానండి అరటికాయ అంటే ఇష్టం
మ్ నేను తిినండి నాకు ఇష్టముండదు అరటికాయ తినాలంటే
ఆ ఆ అవునా తినొచ్చివండి బాగా బాగా ఏంటి
ఉం నాకు ఇష్టం ఉండదండి చిన్నప్పటి నుండి నేను అరటి కాయ తినను మీరు పండ్లు లలో అర అరటి కాయ తింటారా బాగా
ఆ అరటికాయ తింటాను మామిడికాయ యాప్లిస్ తింటా పాలు తాగుతారా మీరు
నా తాగనండి నేను ఎప్పుడో ఒకసారి మమ్మీ ఇస్తే తాగుత పట్
ఆహా అవునా నేను తాగుతా ఆ నేను తాగుతా నండి పాల్ తాగుతా ప హా హార్లిక్స్ వేసుకుని తింటా
ఆహా
మీరు
నేనా నేను హార్లిక్స్ కూడా ఏమ్ అంతగా ఏ సుకోనండి ఎప్పుడ సారి
ఆహా అదేలండి
లేలు త పోవాలండి రేపు వెళ్దాం అనుకుంటున్నా రేపు వెళ్లి తెచ్చుకుంటా
హు హమ్ ఏమేమి తెచ్చుకుంటారు
నేనా దోసకాయ బెండకాయలు
హమ్
మరి ఆకుకూరలు ఆకుకూరలు గోంగూర పాలకూర
ఉం
తేచ్చుకుందం అనుకుంటున్నా ఉం
తెచ్చుకోండి
ఉం మీరు తెచ్చుకున్నారా
నేను తెచ్చుకోలా వ రేపు తెచ్చుకుంటా
ఏ మేమి తెచ్చుకుంటారు మీరు కూడా ర మీరు కూడా రేపే వెళ్తారా
ఆ రేపు నేను తెచ్చుకుంటా గోంగూర తోటకోర టమాటాలు వంకాయలు బీరకాయలు చిక్కుడు కాయలు దొండకాయలు
ఓ
ఆ ఛామ మళ్ళీ క్యారెట్ బీట్రోటు పచ్చిమిరప కాయలు అట్లాంటివి తెచ్చుకుంటా
అదేలెండి
ఉం మీరు
నేను అదే తెచ్చుకుందాం అని అనుకుంటున్నానండి
హు హమ్ అవునా హు హమ్ ఆహా వెళ్లి రండి
ఉం మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి మళ్ళీ ఇంట్లో లేకపోతే ఏమి బా అనేగా
ఆ ఎవరు పిలిసుకు వెళ్తారు మీకు మీరు ఒక్కళ్ళే వెళ్తారా
నేన ఒక్కనే వెళ్తా
ఉహు
మామ్మతో పాటు మా అమ్మ వస్తే మా అమ్మతో పాటు వెళ్తా లేకపోతే నేను ఒక్కదాన్నే వెళ్తా
ఉహు ఇంకేమి
మీరు మీరు ఒక్కళ్లే వెళ్తారా
ఉ నేను మా ఇద్దరు అమ్మయి వెళ్తాం
ఆ అదే లేండి
ఉ వెళ్దా అనుకుంటున్నా రేప్ తెల్లారిన తర్వాత చుడా చూడాలి
ఆ ఏంటండి
రేపు పొద్దున చేయల్సాం
ఆ
ఉ బో ఇంకేంటండి అయిపోయిందా పని అంతా హలో హలో
ఆ చెప్పండిండి
పని అయిపోయిందా పని అయిందా అండి
హలో ఆ అవుతుందండి
ఏంటి మాట్లాడరు ఎడికెళ్ళారు
మీ పని అయిపోయిందా
నా పని అయింది అండి ఏంటి బిజీయా
ఆ కొంచెం క్లాస్ వర్క్ పెట్టారండి అది చూస్తున్నా
ఉహు అవునా చదువుకోండి మరి
క్లాస్ వరకు ఈ కాలేజ్ వల్ల పెడితే చూస్తున్న అదేమో ఓపన్ అవ్వట్లా సార్ సర్వర్ ఏం పని చేయి పనించయట్లా
ఉ అదేలేండి ఆయననికి చూడొచ్చులేండి
ఉ అందుకని ఇంకా ఆపేసి మీతో మాట్లాడుతున్నా
ఉహు అవునా
ఉ ఏం చేస్తున్నారు ఇంకా మీ పని కూడా అయిపోయిందా
మా పని అయిపోయింది చల్లగా ఇటికి నించున బయటకు వచ్చి
ఆహా
గాలి రావట్ల చల్ల వేడిగా ఉంంది
ఉ చాలా ఎండగా కూడా పడుతుంది ఎండ పడిందిగా సాయంత్రం మరి ఎలా ఉండిద్దో ఏమో
గాలి లేదండి ఎప్ పోయిట కొడుకుంట ఊపిరి ఆడట్ల వేడికి ఫ్యాన్ గాలి కూడా వేడిగానే ఉంది
అవును వేడిగానే ఉంద్ది ఫ్యాన్ గాలి కూడా
ఆ బాల ఎనావు
ఆ
ఆ ఇంకేంటి అండి
రోజేమో వాన పడినట్టు ఉండేది వాళ్ళేమో అసలు చాలా ఎండగా అనిపిచి
పండక్కి బట్టలు తెచ్చుకున్నార
పండక్కి తెచ్చుకోలేదండి ఉన్నయే వేసుకున్నాను బడ్జెట్ ప్రాబ్లం వల్ల తెచ్చుకోల
పండ బాగ చేశార
ఆ బాగానే జరుపుకున్నామండి మీరు తెచ్
ఆ నేను కూడ తెచ్చుకున్నాం
ఆ
ఉ
ఏం చేశారు వండారా చేసారు
పలావ్ వండనండి పాయసం వండ
పాయసం కూడ వండార
పాయసం బిర్య పలావ్ ఒండ
హు
అ
ఇంకే ఇంకేంటండి విశేషాలు
మీరే చెప్పాలి ఎం లేదు
ఆ
అయిపోయిందా పనీ
ఆ అయిపోయిందండి పని అదే కాలేజ్ వాళ్ల పెడితే చూస్తున్నా అప్పటికే ఇంకా మీరు కాల్ చేశారు మాట్లాడుతున్నా
కాలేజ్ లు ఓపెన్ అయిందా అండి
ఇంకా ఓపెన్ అవ్వలేదన్ అండి ఈ మంత్ ఎండింగ్ లో ఓపెన్ అవుతయి
ఆ ఇంగ నెల ఉందా
ఈ నెల ఆఖర్లో ఆ నెల ఉంది
అవునా
ఈ నెల ఆఖరులో దాదాపుగా ఓపెన్ అయిపోతాయి
అదేలేండి మీ ఫ్రెండ్స్లు మీ ఫ్రెండ్ బాగ మాట్లాడింద
పొద్దున్న చేశారండి మళ్ళీ ఇంకా తర్వాత చేయన్ కూడా చేయల ఒకసారి చెయ్యాలి
ఆహా చేయండి పాపం మాట్లాడండి మాట్ల ఫీల్ అయిపోతది బ్లాగ్ బాగ క్లోజ్ కదా
ఆ
మాట్లాడలేదేమో అనుకుంటా
అదేనండి చెయ్యాలి చెయ్యాలే తనకి
ఆహా అవునా చేసి మాట్లాడండి
ఆ చేస్తా
హు
ఇంకేటి అండి విశేషాలు
ఇంకేం లేదండి మీరే చెప్పాలి
మీ మీకు ఫ్రెండ్స్ ఉన్నారా చేస్తార
ఆ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి నేనే మా అమ్మ వాళ్ళకి మా అక్క వాళ్ళకి చేస్తా మాట్లాడుత ఉంట అప్పుడప్పుడు మాట్లాడతాం మాదిన వాళ్ళకి, మా అన్నయ వాళ్ళకి మాట్లాడు తా ఉంటాం అపుడప్పుడు మామ్మని నాతో మాట్లాడతాం అక్క నాతో మాట్లాడుతా
ఆ అదేలేండి ఎప్పుడు ఒక్కొక్కోసారి మాట్లాడుతూ ఉండాలి. లేకపోతే బోరు కొడుతూ ఉండేది.
అవును నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా పని అయి బుద్ధి ఏం తోచదు బుద్ధి కాదు కాని టైం పాస్ కి మాట్లాడతా ఆ
ఆ టైం పాస్ కి మాట్లాడుతూ ఉంటారా?
నో
ఇదేలెండి ఇన్ని మాల్లాడక పోతే బాగోదుగా
అవును చదువుకుంటున్నారా ఏంటి మీరు?
మ్ చదువుకుందామని వెళ్తున్నానుండి అదేమో ఓపన్ అవ్వట్ల
ఆ అయ్యో నవునా చూడండి ఓపెన్ అయ్యిద్ది మ్ ఇంకేంటండి
ఆ చెప్పండి
ఆహా ఇంకేంటే ఏం లేదండి మీరే చెప్పాలి?
మ్ ఏం లేదండి ఇంక మీరే చెప్పాలి. ఏం చేస్తున్నారు?
ఏం చేయట్లేదు బయట మనుషులు మాట్లాడుకుంటుంటే వింటూనే ఉన్నా
ఆ
బయట నించున్న మనిషులు ఉంటే నించు నేను చెప్పుకుంటుంటే నించున్న మ్ మీరు
వేరే ఇయ్యి సరే అండి బాయండి ఉంటానండి
నా బాయ్